హలో
ఆ హలో మేడం చెప్పండి
ఏం చేస్తానరండీ
ఏం లేదండి ఇప్పుడే అన్నం అయింది కూర అయింది తో తోట కూర అండి నా ఇప్పుడే ఊ అన్నం పొయ్యి మీద ఉంది
ఆహా
ఇంకా వంట కాలేదండి
ఆ
అండి
తిన్నామండి బాగా వేడవుతుందండి
బాగా అంటే బాగా అవుతుంది వేడి ఘోరంగా వేడి అవుతుందండి
ఇ వేడి వేడన్న
అట్లేనే అయిత అండి ఒక రెండు లెమన్ జ్యూస్ తాగండి
అ
లెమన్ జ్యూస్ ఏం చేయాలి రెండు నిమ్మకాయలు ఉంటే దాన్ని అే కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని ముంతడు చేసుకొని అట్లా ఉంచుకొని తాగండి అప్పుడైతే వామిటింగ్ వచ్చినట్టు కాదు తిన్నారా మరి మీరు
తిన్నా అండి పొద్దున్న కొంచెం
అవునా అండి
ఆ
మేము ఇంకా పొద్దుగాల నుంచి అన్నమే తినలేదండి
అయ్యో
చెక్కర వస్తుంది మా బాబుకు రొట్టే చేసి పంపిన
ఆ
ఇప్పుడే ఆయనకి రొట్టె మళ్ళీ ఆయనకి కర్రీ వేరే అండి ఆయన బాక్స్ పెట్టి పంపే వరకి ఈ టైం అయింది
అవునా
ఇప్పుడు మేము వండుకోవాలి బియ్యం పొయ్యి మీదగా ఉంది
ఆ
తోటకూర ఇట్లా ఏమంటారు రుబ్బతాన్నది ఏసి ఆ ఆ తోటకు
బట్టలుట్టలానే మొత్తం
బక్కా మ్మి అయిపోయింది బట్టల పని ఇక కాని ఇక వంట పని అయితలేదు ఇ గ్యాస్ కాడ ఉంటే బాగా వేడి అవుతుంది ఇంకా
మల్లండి వీడైతే బాగా అయిపోయింది
బాగా వేడి అయితుందండి
కులార్లు కూడ పని చేస్తలేవండి ఇ వేడికి
ఏం పని చేస్తాలేదు అది ఎటువైతుందో ఏమో మేమైతే కొత్త కులార్ తెచ్చినాం. ఆ కూలారు పాడగాను ఆ కూలారు ఎటు పోయితందో గాలి ఏమో.
హ
ప్లాస్టీక్ కూలర్ తేచ్చినం మేం ఆ కూలర్ ఎటో అయితంది అది గాలి తలుగుతలేదు మంచిగా.
ఆహా
ఆ నైటే కొంచం కూల్ అయితుంది.
ఆ అవునండి
డే మొత్తం ఇక వేడి తోటి చంపేస్తుంది మనిషికి
అవునండీ అదే కద ఏం లేదు ఏం లేదు అప్పా
దూరలు వేడి అయిపొనవి బట్టలెండి న మరి మీ
య అ ఎండ ఇవాళ ఎక్కువ కొడతలేదు గని ఒక్కదాన్ని ఆ
బాగా వేడయితాందిగా
అవునండి
వేడి తోటి దండి కోస్తున్నది వేడి తోటి చమటా సగం పోయే వరకు మనుషులు వీక్ అయితుండ్రు హుహ్మ్ ఏమో ఈ వేడి తోటి వర్షపయితలేదు
ఆ అవునండీ మీ హస్బెండ్ వచ్చిండా తిన్నారా
మా హస్బెండ్ మా హస్బెండ్ మా బాబుకు బాక్స్ పట్టుకపో వెళ్ళిండ్రు.
ఆహా
ఇప్పుడు వస్తారు అన్నం తింటారు.
ఆ
మళ్ళా వెళ్తారు
అవున
అవునండి ఆకలైతుందేమ్ మా ఆయనకి ఇంకా అందలే ఊ
మా అత్తమ్మ వెళ్లిందా పనికి ఆహా
పనికి వెళ్ళిందామె మీ అత్తమ్మ వెళ్లిందా
అవునండి మోహారం ఉండే కదా అప్పటి నుంచి ఉండే వాళ్ళ ఇంట్ల
అవునా
ఉమ్ మోహారం పండుగాకా నుంచిగ ఇంట్లోనే ఉండే
ఆహా
ఇవాళే ఫస్ట్ వెళ్ళిండు మరి వస్తారో మరి ఉంటారో తెలవదు
అంతేనా
ఆ
ఏం చేస్తారో మరిగా మీరు ఏం కూర
మాది మార్నింగ్ తోట కూరనండి
అవునా మేము ఇంక అదే అండుతున్నామండి ఇప్పుడు అరే మీది మాది సేమ్ కదా
అవును అవును
హు మాది కర్రీ మీ కర్రీ సేమ్ పోయి గ్యాస్ కన్నె ఉన్నా అన్నం వండుతున్న ఇప్పుడు తోట కూర ఇటు పక్కకు గంజు పెట్టిన దాంట్లో ఇప్పుడు ఆయిల్ ఏసీ కొంచెం జీలకర్ర ఆవాలు వేసి మర్రేసి కడుపులది గా దించాలి ఇప్పుడు ఈది వేడి ఉంటది ఇప్పుడు కూలర్ దగ్గర పోయి తింటేనే పోయితది అన్నం ఇప్పుడు కూలర్ దగ్గర పోయి కూర్చొని తినాలే మీరు
ఈ వేడికి ఇంకా వేడి వేడి అన్నాం తింటే ఖతమే అండి
అవునండి
ఆ
ఆ ఆకలి అయితే దన్ చేస్తుంది ఇప్పుడు బాగా
హహ
ఇంకేవరైనా మాట్లాడిపిస్తే ఇప్పుడు కోపం వస్తది నాకు
అవునా అండి ఆ ఇవాళ బాగానే లేట్ అయింది
ఇవాళ ఎందుకో బాగా లేట్ అయింది అర్ధ అయిత లేదు నాకే ఆ
కూర్చున్నారా లేచిన తర్వాత
కూర్చోలే అంటే ఏమైందంటే కొంచెం బట్టలు ఉత్కి వచ్చి సేల్లు పట్టుకొని కొద్ది సేపు ఇస్టాగ్రామ్ చూసు కుంటుండే అందు గురించే లేట్ అయినట్ ఉన్నది పని పని తోటి పరేషాన్ ఉండే అందుకే పొద్దుగాలనే చేసి పారేయాలె పని
ఆ ఈ వేడికి ఇక పొద్దున్నే చేసుకోవాలి పని మని
ఇంక అట్లే నువ్వు చేస్తా కదా రేపటి నుంచి పొద్దుగాలు చేస్తతేనే కుదురుతది ఆ
జల్ద్ చేస్కుంటనే జల్లి అయితయి పని పని ఏం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వంట చేయాలే
నిజంగానే రేపు అట్లం చేస్తాం మా బాబు వెళ్ళినాంక
ఎందుకంటే ఈ వేడికి అస్సలు గ్యాస్ దగ్గర ఉండలేం కాబట్టి
ఉమ్
కానీ ఏమన్నా అంటే తర్వాత చేసుకున్నా ఏం కాదుగాని
అవునండి అట్లనే చేయ్యాలి రేపు ఇక ఉదయం అట్లేనే చేస్తా ఫస్ట్ మా బాబు పోయినాక బట్టలు అట్లేనే ఉంచుతా
సరే ఎం కాదు
వుంచి ఫస్ట్ అన్నం కూర వండుకొని తిన్నాక అనేమాట తిని ఉండాలే ఫస్ట్ ఫుడ్ తింటేనే మంచిది మనకి ఇప్పుడు ఏం నాష్టా చేయలో ఏం లేదు ఇవాళ్ళ
ఆ
మా బాబు తోటి పరేషన్ ఉంటది నాకు బాగా
ఆహా వాళ్ళు స్కూల్ కి వెళ్ళేటి అందుకు
స్కూల్ కి వెళ్ళేటి అందుకు ఏమైనా తినిపిస్తే వాడు తిననే తినడు అక్కడ కూర్చొని తినిపియాలి వాన్ని
ఆహా
ఆ గంత పరేషాన్ ఉంటేది దాంతోటి ఏం చెయ్యాలి అందుకే అని ఆయనకి పంపినాక కొంచెం రెస్ట్ తీసుకుంటా ఒక ఐదు పది నిమిషాల్
చిన్నోడు చిన్నగాన్నాడా పెద్దగానే ఉన్నాడా మీ బాబు
మా బాబుకు సెవెన్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి
సెవెన్ ఇయర్స్ ఆ
అవునండి అంత పెద్దగా ఉండేవాడు అన్నం తినడు
ఉమ్ చూడండి మరి సెవెన్ ఇయర్స్ అంటే ఎంత పెద్దవాడో
ఆడు బాగా బద్మాష్ ఉన్నాడుండి ఆడు అన్నమే తిన్నాడు బాగా సతాయించుకుంటాడండి
ఆహ
చ ఆ బాగా అల్లరి చేస్తాడు వాడు వెళ్ళే వరకు ఆనితోటే ఉండడు ఇక ఆడు వెళ్ళిన తర్వాత నే కొంచెం రిలీఫ్ ఉంటది నాకు
ఇంక పాపం చుట్టలు అయిపోయినాయి ఏడ్చుకుంటూ వెళ్తాండేమో పాపం ఇక
అ అవును ఇక వాళ్ళు ఇంట్లోనే ఉండేయి కదా ఎన్ని రోజులు కొంచెం వెళ్ళే తందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి
అదే కదండి
ఏమంటున్నాడు వాడు నాకు నిన్న బడికి పోతే కాలు బాగా నొప్పేస్తా అంది మా మా అంటాడు
ఆహా స్కూల్ కెళ్తేనే
స్కూల్కెళ్తనే అటా ఇక్కడ ఆడుకుంటే ఏం నొయ్యలే వానికి ఆడు ఎంత ఉశారు ఉన్నడు. ఆడువింతంతే ఉన్నడు కని. కానీ వాళ్ళు లేకపోతే టైం పాస్ అయితలేదు. వాళ్ళు ఇంట్ల ఉంటనే కొంచెం అళ్లరి ఉంటుంది.
ఆ ఇగ అంత ఉం డి అలవాటు అయింది కదా మీకు ఇంకా.
అవునండి.
ఎప్పటికిీ ఇగ ఎదో ఒకటి చేస్ కుంటు ఉంటడు కదా అందు గురించి
అయితుంది.
ఆ అండి.
తిన్నరా మీరు?
ఆ తిన్నమండి. నైటు నైట్లా బిర్యానీ చేశినం.
ఆ ఉ
మా హస్బెండ్ ఇగ ఆకలైతాంది, ఆకలైతాంది అన్నరు.
హ్
అంత తిన్నాం ఇద్దరం కలిసి.
అవునా అండి.
ఉ
అట్లనా
హ్
ఇగ మధ్యాహ్నం తినుడు ఉన్నదేమో తోటకూర తోటి.
ఆ ఇప్పుడు తినలే, తినాల్సింది ఇగా.
ఆహా సీరియల్లు చూస్తరా మీరు?
రీచార్జ్ లేదండి చూస్తాం కానీ.
ఆహా ఆల్రెడీ టైం అయింది సీరియల్ టైం, నేను పన్నెండింటికే పెడతా టీవీ.
అవునా అండి.
అవునండి.
మేం మొత్తం ఇగ టీవీ లా రీచార్జ్ లేకుంటే సెల్లా అయిన చూస్తం కని.
ఆహా ఆ
ఉ రిచార్జ్ లేదు టీవిలా. ఏమో మా హస్బెండ్ ఏపిస్తా అన్నరు మరి. దానికి టీవీ కొంచెం పిన్ను లూజ్ అయినయండి కొత్తయి తేవాలే.
ఎందుకండి? ఏంపోయింది టి
పాతవి అవి డిష్ సండె ఉంటయికదా దాన్ది యూజ్ చేసినం కొత్త టీవీ కదా
అవునండి.
అదే ఫ్యూజ్ అయితలేదు దానికి.
ఆహా అట్లానానండి.
అది మళ్ళీ కొత్త పిన్నెలు తెచ్చి అది పెట్టాల ఆట
ఆహా
ఇప్పుడు వస్తుది అది నడుస్తుది యూట్యూబ్ నడుస్తుది అని
హ్
ఇక ఇవి సీరలు అవి రావు
అట్లనా అండి
ఉ మొత్తం మసయని అవీరావు మనంగ సిరలింకా కొడ్ అస్తేగానీ చూడ బద్ది కాదాట్లా డైలీ ఎపిసోడ్ ఏమొస్తుందొ అదే చూడ బుద్ధ అయితే కద
అంత అదే చూడ బుద్ది అయితది దలిక్క ఈ నీళ్ళ తాగి తాగి కర్పులా
హ్మ్మ్
ఏందిది
కడపలో వాంతింగ్ వచ్చినట్టు అయితడి మొత్తం
ఇన్ ఇల్లు తాగుతే కంపల్సరి అతా నిన్ కట్లనే
ఉహూ అదే కాదండి
తాగుదే ఒత్తం మేంట్లోడ్ని అవ్త